హలో
హలో మేడం గుడ్ ఈవెనింగ్ అండి
ఆ గుడ్ ఈవినింగ్ అండి బాగున్నారా అండి
బాగున్న మేడం మీరు బాగున్నార అండి
ఆ బాగున్నామండి
ఏం చేస్
ఏం లేదండి ఖాళీ అండి ఇప్పుడే బిర్యానీ తీసుకొచ్చిండు మా సారు బిర్యానీ తిందామని చూస్తున్నామండి
అవునా మేడం బిర్యానీ అంటే మీరు చేసిల్లా వేరే కొనుకొచ్చిర్ర మేడం
ఆ కొనుక్కొచ్చానునండి ఇగ కొంచెం ఇంగ తేడానికికొంచం ప్రాబ్లం గా ఉండే అందుకోసం అనేసి హెల్త్ బాలేదు అని ఇగ కొనుక్కోచ్చాడండి
అయినా బయట్ ఫుడ్ తినొద్దు మేడం బయిటి ఫుడ్డు బిర్యాని తింటే అట్ల హెల్త్ కు ప్రాబ్లమ్ అయితదట బయట ఫుడ్ తినదట అలా చైనా సాల్ట్ కా
సరే అండి ఇగ రెగ్యులర్గా అయితే ఏం తినము కానీ ఇంకా ఎప్పుడన్నా కొంచెం కానీ ఈజీగా ఉన్నా ప్పుడు అట్ల
కొంచెం ఇంగ ప్రా అంటే హెల్త్ సపోర్ట్ చేయనప్పుడు
ఆ అంటే వర్క్ ఆ వర్క్ చేయడానికి చాతకవట్లేదండి అట్లానేసి
ఓకే ఓకే కానీ అందులో చైనా సాల్ట్ కలుతదట మేడం అది తినద్దు అంట మనం ఇప్పుడు మనకు ఏ బగార సామాన్ వచ్చినళ ఒక సాల్ట్ వత్తది చూడండి టేస్ట్ పింక్ సాల్ట్ ఆ పింక్ సాల్ట్ మనం యూజ్ చేయొద్దు అట
అవునండి
ఓ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట మేడం
మ్మ్
మ్మ్ అన్నిటికి మెడిసిన్లా కానీ క్యాన్సర్ కి మెడిసిన్ రావట్లేదు మేడం
అవును కదా అండి అసలు క్యాన్సర్ రకరకాల క్యాన్సర్స్ వస్తున్నాయి చాలా వరకి చిన్నది అసలు వా ఏంటిది ఏజ్ తో సంబంధం లే వయసు తో సంబంధం లేకుండా వస్తుంది
వస్తానే మేడం చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు మనం హిమ్స్ లో చూసినాం అనుకో మేడం చిన్న చిన్న పిల్లలు మేడం ఏం దే చేసిండ్లో అనిపిస్తది గానీ ఫైవ్ ఇయర్స్ మొదలు పెడు తే ఇగ చిన్న చిన్న పిల్లలు వాళ్ళకు బ్లడ్ క్యాన్సర్ చిన్న పిల్ల వాళ్ళ ఆడుకోవడానికి సైకిల్లు అన్నీ ఉంటాయి గాని ఓస అసలు
అవునండి అదే అండి వయసుతో సంబంధం లేకుంటే ఆ చిన్న పిల్లల నుంచి ముసలోళ్ల వరకు ఏ ఎవ్వరి అంటే అది ఒక్క రకము రెండు రకాలు మూడు
అది మేడం చాలా రకాలు ఉంది ఎన్ని వందల రకాలు కాని అది తొందరడం ఏదో ఒక రూపంలో బయటకి వస్తది
మ్మ్ అది స్టేజీ అంటే మంచి స్టేజీ నీ మించి వచ్చిందన్ టె ఇంకా ఇగ బ్రతకడం చాలా కష్ట దానికి మందు లేకుండా ఉన్నది కాబట్టి
సె అయితే బతుకతారు అంట త్రీ ఫోర్ అయితే ఇక బతకలేరు అంటే ఎక్కువ పెరిగిపోతుంది ఎక్కువ పర్సంటేజ్ అయితదిగా
అవునవునండి
అసలు దానికి కూడా ఒక మెడిసిన్ ఒక ఒక ఒక రెండు మూడు రోజు లల్లో తగ్గిపోతది మందులు వాడతా తగ్గిపోతది అన్నట్టు తే బాగుండగా మేడం దానికి కి మనిషికి మనిషి బాడి అనేది తట్టుకోలేకపోతంది కీమోకు సపోర్ట్ చేయలేక చనిపోతాళ్లు మేడం
ఆ మాది అంటే క్యాన్సర్ ఎంత చి ఎవరికైనా కూడా కీమో చేయ్యాల అండి చిన్న పిల్లలు లేదు ఎవ్వరికైనా కీమో చేయాలా
ఇక్కడ ఎవ్వరికైనా కీమో చేయాల్సిందే కీమో చేస్తానే కదా అవి కనాలని చంపేసి మరి ఎట్లా జ
కీమో అంటే ఏం చేస్తారండి
కీము అంటే ఒక బా బాటిల్ మేడం బాటిల్ పెడతారు ఇక్కడ మెడకు పెడత తారు ఏం ఇంటితో అందులో ఏమింటదొ మాకు తెలవదు గాని
ఇలాంటి అంటే సెలన్ బాటిలు లాగానే ఉంటందా
అరే సిలియన్ బాటిల్ లాగానే ఉంటది కీమో అంటే
ఆహా అంటే అందులో అంటే సిలంస్ వాటర్ లాగా అట్లా లిక్విడ్ రూపంలో ఉంటదా
అందురే ఏంటిదో మనకు తెల్వదు గాని నేనైతే ఇంట్లో మా రిలేషన్స్ లో ఒకరికి వస్త తే చూడ్డానికి పోయి చూసినాం మేడం
హు
ప్పు అది పెట్టినంకా కిమో పెట్టినంకా పెదాలు చెడతయి నెక్స్ట్ మోషన్ బోయే దగ్గర ప్రాబ్లం ఉంటది
హు
ఇబ్బంది ఇబ్బంది కొంత మందికి స్కీమ్ పని చేస్తనేమో సైడ్ ఎఫెక్ట్ అద దాన్ని ఎఫెక్ట్ నిమత్తు గా తెలుస్తది తినబుద్ వామిటింగ్స్ మోషన్స్ అట్ల ఇబ్బంది ఉంటది ఇగ అది కొంచెం ఆ బాడీ ఇమ్యూనిటీ పవర్ ఉంటే తట్టుకునే శక్తి ఉంటె ఏం కాదు ఒకవేళ బాడీ సపోర్ట్ చేయనప్పుడు చనిపో అంతేనా మేడం
అవునా అండి అంటే కీమో అంటే అది తట్ తట్టుకోవాలి చెయ్యాలి అంటే అది ఇంకేమన్నా కరెంట్ షాక్ లాగా గిట్లా ఉంటదా ఏంటి అని డౌట్ అండి
ఇట్లా లోపల ఏమన్నా అయితే అట్లా వేరేడియేషన్ అని పెడతారు మేడం
అవునా అండి అంటే తట్టుకోవాలి దానికి కి ఏ ఏంటి అది ఇది అనేసి అంటారు కదా అండి
అంటే అది ఎంతో పవర్ఫుల్ మేడం అది మొత్తం బాడీని ఏమో చేస్తదట అది అది కరెంట్ కాదు ఏం కాదు కేమో అంటే ఒక బాటిల్ బాటిల్లో కలుపుతారు ఏంటిదో నాకు తెలియదు కానీ నాకు తెలియదు
ఆహా
సరే మేడం మస్తు గోరామ్ అస్సలు దానికి గుడా మెడిసిన్ వత్తే బాగున్ను అన్న ఆలోచన
హు
బాగా ఇకు కాలు గు బ
ఆ ఏంటండి
బాగా పెడతానని వచ్చిందట అతనికి ఊ సార్ట
అవునా ఉహు
డిస్టేబెన్స్ వస్తంది మేడం
ఆ ఆ ఏంటండీ
డిస్టర్బమెంట్స్ వస్తాంది కావచ్చు సౌండ్ వస్తంది
మీది అంటే క్లారిటీ లేదా అండి మీ వాయిస్ క్లారిటీ అనిపించట్లేదు
తినలేదా కొంచెం
ఇంకా చెప్పండి హు అట్లా అయితే అట్లా అంటే కీము అంటే కీము ఫస్ట్ స్టేజ్ గా తీసు కుంటారా సెకండ్ స్టేజ్ లో తీసుకుంటారా
ఫస్ట్ స్టేజ్ నుండే మేడం ఏ స్టేజ్ కైనా కీమో పెడుతారు
అవునా ఏ స్టేజ్ కైనా కిమొ పెడుతారా అండి
ఈ నాలుగో ఐదో ఉంటాయి మేడం కిమొ లు
అవునా అండి
కానీ లేడీస్కి కూడా మేడం సర్వక్స్ క్యాన్సర్ ఇప్పుడు ఇంకా మంచి మెడిసిన్ ఇచ్చింది కదా ఫిఫ్టీన్ ఇయర్స్ ఏబో ఉన్న వాళ్ళు ఇప్పుడు అది ఒక ఇంజక్షన్ వేసుకోలన్నరు వ్యాక్సిన్ వేసు
అవునా ఫిఫ్టీన్ ఇయర్స్ ఏబో వాళ్ళక అండి
ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీనే ఫిఫ్టీన్ వాళ్ళకి ఇప్పుడు ఒక ఈ వ్యాక్సిన్ వచ్చింది దానికి సర్వక్స్ సర్వీక్స్ క్యాన్సర్ రాకుంటుండడానికి లేడీస్ లో ఎక్కువయిపోతుంది కదా
అవునా అంటే లేడీస్ కి అంటే అందరికి వస్తుంది కదా అండి లేడీస్ కి జెంట్స్ కి అందరికి వస్తుంది కదా
వస్థంది కానీ లేడీస్ కి సర్వీక్స్ క ఎక్కువ వస్థంది మేడం న్యూట్రస్ కు గర్భ సంచికి ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది ఒక వ్యాక్సిన్ రాక్ కుంటుండడానికి ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ న్న వాళ్ళకు ప్రొవైడ్ చేసింది గవర్నమెంట్ వేసుకోవాలని
అవున అండి
మ్
అది తెలియదాండి మాకు
అసలు నిమ్స్ అంటే మేడం చాలా పెద్ద హాస్పిటల్ అది
హ్మ్
అది ప్రతి ఒక్ క్క దేనికి దానికి ఉంటది మేడం కానీ అసలు నరకం కనపడుతది అలాంటి పరిస్ స్థితి ఎవరికి రావద్దు అనిపిస్తది గాని అసలు ఇగ టైమ్ లో మనకు డాక్ డాక్టరే దేవుడు మేడం వాళ్ళు చేసే ప్రయత్నలు మ్ ఎప్పుడు ఏమొస్తదో అని బిక్కు బిక్కు అనుకుంటుంటారు అక్కడనయితే చూసిన నేను వచ్చి ఈ చా
కానీ ఒక్కొక్కసారి డాక్టర్ మనం నమ్ముకున్నా కూడా దేవుడు అని ఇగ ఆడు ఉంటే ఇగ అది ఏమి చేయలేం
అయితే మనం ఇప్పుడు కే తనములకు నీది నాది అని బాగా అనుకుంటారుగా మేడం
అవునండి
అక్కడికి పోయ్యోచ్చినంక ఎప్పుడున్న పోయే ఎందుకు అందరితోన్ మంచ్ చిగుంటే చాలు అనిపిస్తది అయి గుర్తుకొస్ తె మెమోరీస్ అంటే మా మదర్ కూడా క్యాన్సరే మేడం
అవునా అండి ఆహా అదేం క్యాన్సర్ అండి మరి మీ మదర్కి వచ్చింది ఏం క్యాన్స సరు ఏంటో పేరు
వచ్చింది పేగులకు కొంచెం పుండు లాగయినాయి మేడం అంటే మధ ఎట్లా అంటే ఫస్ట్ అమ్మకు అల్సర్ ఉండే అల్సర్ ఉండి ఉండి ఇట్ల అల్సర్ తోనీ వంథింగ్స్ వామ్థింగ్స్ వామ్థింగ్స్ అయితున్నాయి అయితే అల్సరే మీము సరిగా పట్టించుకోలే మేడం తర్వాత చేశిరు నార్మల్ అన్నరు
అంటే ఏ ఫుడ్ తిన్న కూడా డైజెషన్ కాకుండా వామటింగ్ అయ్యిందండి
వామటింగ వామటింగ మోషన్స్ మోషన్స్ కూడా ఆగపోయేది మేడం
అవునండి ఆ అండ్
అ పోయేది అసల అట్లా అయితే ఈ పాకు నేద్ నాకొనే మాకు తెలియదు కాకపోతే ఇది అని ఇంతకు ముందు అలసర ఉందిగా ఎప్పుడు ఇట్లనే చేస్తారు అనుకున్నాం మేము
ఆహా అంటే అంత ముందు కూడా ఏమైనా తింటే ఇగ అల్స్ సర్ ఉన్నదనేసి కొంచెం ఊరికే మోషన్ ఇట్లా పోయేది కదండి అవునా
అనుకున్నా గాని బ ఇది ఎండోస్కోప్ చేసిళ్ళు మేడం ఎండోస్కోప్ చేసినంకా ఏం లేదు బ్లడ్ తక్కువ ఉన్నది ఏం లేదు కొంచెం పేగులు పలస మారినాయి ఏం లేదు మంచిగా తినాలని మెడిసిన్ రాసిళ్ళు అట్లా నాకు త్రీ మంత్స్ వాడినా మేడం ఫోర్ మంత్ కు ఇంక ఎక్కువ అయిపోయింది ఏదిన్నం బక్క గ ఇట్లయి ఏ దిన్న వాంటింగ్ తర్వాత తీసుకెళ్ళినం పెద్ద హాస్పిటల్ కు తీసుకెళ్తే ఆ ఆడ స్కానింగ్ రాసిళ్ళి పెద్దది స్కానింగ్ రాసినంక రిపోర్ట్ ఏం వచ్చింది క్యాన్సర్ అని వచ్చింది
అదే అవుమా
లేదు క్యాన్సర్ అంటే క్యాన్సర్ కావచ్చు
ఉమ్
మీ దగ్గర ఒక చిన్నగా ఉన్నద ఎంత ఎం సిక్స్ ఎంఎం ఏమో ఉందట అలా ఒక గడ్డ ఆ దాన్ ప్రకారం పేగులకు మొత్తం ఉత్త్యారలాగా అయిపోయినట పేగులకు మొత్ స్ప్లిడ్ అయిందదిగా స్ప్లిడ్ అయ్యి వచ్చేశినా తట్టుకునే శక్తి లేదు పై రండు కేజీలకు ఏమవుతుంది తట్టుకునే శక్తి లేదు అనిపించింది అనేదో చెప్పిరు ఇగ అట్లానే ఇగా కీమోలకు బాధ పెట్టడం ఎందుకు తీసుకెళ్ళండి కనిపోతదన్నారు ఇగ వన్ మంత్ బ్రతికింది మేడం ఇంకా చనిపోయింది ఆ ఆ టైమ్ అ ఇంత పెద్ద జబ్బు బయటపడది ఎం క ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదంటే అది బయటికి రాదమ్మా అదే అనే డౌట్ మాకు రాలేదు మమ్మల్ని ఏం చెయమంటావు
ఆ డాక్ సర్లే అంతే ఇక వాళ్ళకి కూడా క్లారిటీ అంటే అది మొత్తం అవి వచ్చేదాకా వాళ్ళకి కూడా తెలియదు ఇగ వచ్చేదండి
అవును మేడం మాకు డౌట్ రాదు వస్తే అది క్యాన్సర్ ఎట్లయితే దెన్ తొందర బయటపడదు అని చెప్ పేరు మేడం
ఉమ్ అంటే ఇగ అది లాస్ట్ స్టేజ్కి వచ్చేటప్పుడే బయట పడతాయి కావచ్చు కదా అండి
అవును మేడం కానీ అసలు మస్త్ తో ప్ర బాధ ఇక ఇప్పుడు మల్ల జెనటిక్ పరంగా కూడా ఒస్ కన్నటే మేడం మన వంశం లో ఎవరికైన్నా ఉంటే ఇంకొరిక వస్త తందట అట్లా భయం ఇగ ఏదున్నా కొంచెం ఫుడ్ కూడా ఆయిల్ ఫుడ్ తినొద్దు పిండి పదార్థాలు తినొద్దు ఆకుకూరలు మంచి ఫుడ్ తీస్ స్కోవాలే ఏదైనా మంచిగా నీట్గా ఉండాలా మేడం మనం తినే వస్తువులైనా ఎ పటది వాడిది ఉ పెరుగు అట్లా కూడా తినొద్దు పులుపు కొంచెం ఫుడ్ మంచిగాదీసుకోవాలి పిండి పదార్థాలు కూడా ఇప్ క్కువదినొద్దు ఎవ్వరికైనా ఇప్పుడు మనం తినే ఫుడ్ బట్టి అటాక్ ఐతంది మేడం బైట్ ఫుడ్ కూడా తినొద్దు
అవునండి అవున అవునండి బట్ ఇది బయటి దినోద్ అదిగాని ఇంకా అత్యవసర పరిస్థితిలో ఏదో ఒకసారి అంట తంటే ప్రాబ్లమే ఉండద అన్ కొండి అన్నిగా పడితే మాత్ ఇ అంటే రెగ్యులర్గా అదే అంటే ప్రాబ్లం అయితదండి ఎంతైనా కానీ
ఎవ్వరికైనా ఉంటాయట మేడం క్యాన్సర్ కనాలనేది ఎవ్వరి ఉంటాయట కానీ మనం తినకుండా వీక్నెస్ నర్వస్ అయినప్పుడు వస్తాయట
అవునండి ఓకే అండి మరి
ఓకే మేడం బాయ్ అండి